ఏంటి మాట్లాడదామ్మా దీంట్లో పది నిమిషాలు ఇప్పుడు
హ
మరి నా నా ఫోన్ నా అకౌంట్ లో ఎయిటీన్ అయిపోయినా కద
ఆ
ఇంకా రెండు ఉన్నాం
ఓకే
సరేంగా చే సగుదు పది నిమిషం మాై సమాం జ ఏజవస్తుంది ఇంకా బిజీ వస్తాని ఏదైనా వేరే కోౌంట్కి చేస్తా
వేరే దాంట్లో ఉన్నా మరి
చేస్త ఇప్పుడు అవ్వని ఇది పది నిమిషాలు మూర్తి అది కావాల భవానితో మాట్లాడు
ఆమె ఇప్పుడు మెసేజ్ చేసింది
ఆ మీకు చెప్పు ఇట్లా వేరే కాన్స్ కూడా పెట్టొచ్చు ఫోన్ లో త్రీ ఫోర్ పెట్టొచ్చే కాన్సల్ చేయేచ్చు ఆ ఇతే క ఇబ కాాలస్కున్న
తలనొప్పిలేస్తాంది ఆమె సోలు మాట్లాడుతుంది
మంచిలే కదా అట్లాంటే అమ కదా
ఉ
అ స్ఆహా అని జేప్పతాయిపొతది
ఉ
ను్ జస్ట్ హా అవును ఇది ఇట్లా చెప్తే అయిపోతుది అంట తోది మాట్లాడుతే నీకాపట్టదు
చాలు
ఎందింటారు
వళ పునుగులు పునుగులు
ఇలా ఎన్ని ఎన్ని
ట్వంటీ తెచ్చుకున్న
ట్వంటి
ఊ
మకు
అంటే అందులో ఆనియన్స్ ఎస్తారా మీరు ఏ మధ్యల మధ్యల వస్తుంటే ఫ్లేవర్ బావుంది
హ చలో
ఊ
చాలా రోజుల తర్వాత హాస్టల్ ఫుడ్ నచ్చింది. కాలి ఉంది హాస్టల్ ఎవరు లేరా
ఏ తుంది కావున్ అంత ప్యాక్ చేయసుకోవాలి
అంటే ఇప్పుడు మార్నింగ్ గే వెళ్తావా మరి నేను ఏమన్నా లగ్జర కి వెళ్ళొచ్చు కదా అన్నాను
హు అడుగుతా డాడీకి బస్సెస్ ఉండవా
అదే ఎందుకు ఉండవే అరే నువ్వు ప్రతిసారి ఊరు కెళ్లి నప్పుడు ఇదే అంటావు మీ డాడీ బసెస్ ఉండవు అని చెప్పి ఉంటాయి ఎందుకుండవు
ఉంటాయి ఫుల్ ఉంటాయి చాలా మంది కదా ఇప్పుడు రేపే ఉగాది నేను ఎప్పుడైనా సరే హల్డేస్ దొరికినప్పుడు వెళ్తా కాబట్టి బస్సులు దొరకవు
హు అదే అంటున్న ఆఫ్టర్నూన్ టైం లో తక్కువ ఉంటే వెతుకుతాను అందరు మార్నింగ్ లా ఈవెనింగ్ లా వెళ్తారు దూరాలకి ఆఫ్టర్ నూన్ వెళ్ళవు ట్వీల్వ్ కే లగ్జరీ టువెల్ థర్టీ కి వన్ కి స్టార్ట్ అవు
వన్ కి స్టార్ట్ అయితే నువ్వు ఈజీగా ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఉంటావు హర్షన్ పేటలో
నాకు బోర్ కొడితే దానే నీకు కాల్ చేస్తా కార్యాలోనే చేస్తా. తా హు ఓయ్ హలో హలో ఓయ్ హలో
హలో హలో స్వారీ స్వారీ మీ కచ్చరాగాడు వచ్చిండు. కచ్చరా కచ్చరా పోవచ్చు నువ్వు కచ్చరా ఈయనకి పోయిన అదే నవ్వు నాకు కాల్ జెస్
హు హలో
ఆ తిన్న తిన్న ఇది సేమియా ఆ డాడి సేమియా చేసిండు. వద్దమ్మా అబ్బా ఇంకా ఎవరేం చేస్తారే మా డాడి అంత పైసలు ఉన్నా బయటనుండి కొనియ్యడు మా డాడీ ఏం చేయమంటావు చెప్పు. వంట పైసలు ఉన్న ఫ్లైట్లో వెళ్దాం
నేను ఇంటికి ఏళ్లి నాకు బోర్ బోర్ అని కాదు గానీ ఎవరు లేకుంటే ఆడియో కాల్ చేస్తా ట్రైన్ సౌండ్
సరే చెయ్యవు కాగానీ నువ్వు చేస్తే నీ ఇబ్బందే ఇది కీర్తియా లేకపోతే దీక్షిక అకౌంట్లో చేయి. ఎందుకు తెలుసా వేరే అకౌంట్ లో ముస్లిం పేర్లు ఒకవేళ మనం పేరెంట్స్ అది గుర్తుగా అదే అంటారు వేరే అకౌంట్స్ లో లో ముస్లిం పేర్లు ఉన్నాయి కదా ఉస్కాను భరేద అన్యా అట్లార ఉంట ఒకవేళ బోర్ కొడితే దీపిక అకౌంట్ నుండి కాల్ చెయ్ ఒకవేళ మా పేరెంట్స్ అడగరు ఆయన అడిగినా కూడా చూపిస్త మంచిగా నా జూనియర్ దీపిక నా జూనియర్ సుకీర్తితో మాట్లాడుతున్నాను అర్థమైందా ఏ కావు
ట్రైన్ సౌండ్
చాయ్ చేస్తా కాస్తదా భటికే కావు సయి
ట్రైన్ సౌండ్
చాయ్ చేస్తే చాలా మురుక అవుతుంది ఇక ఏం చేస్తావ్ సవాల్ ఆ
ఊ హు
బస్సు లో ను చేదేయచ్చు ఏమో బట్ ఎట్లుంటదో అసలు గా ఈసారి నువ్వు హైదరాబాద్ వస్తున్నప్పుడు ఒటివేరా సైడ్ అయిపోయిన
ఇక్కడనే వస్తారని ఫుడ్ తెస్తారు
ఫుడ్ తెస్తావా
రా అంటున్న తినడానికినికి
సరే సరే సరే సరే తీయయు తీయయు నీకు ప్రాబ్లమ్ అవుతుందిమో కదా గండికి వచ్చి మళ్ళా ఎట్లా వెళ్తా అంతలాగేసి పెట్టుకొని
డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మీడిగాకి ట్రైన్ సౌండ్
ఎంతకాల వెజ్ వెజయాలి కదా చాలసేపు ఉండవి సిబిఎస్ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉండవు గటకే ఉంటది
బాంబు సౌండ్ ఏం పెట్టుకున్నావ్ ఇక్కడ హలో హలో
నాకడ ను ఏం పెట్టుకున్నా అక్కడ
ఇక్కడ సుప్రిత సుప్రిత
ఆహా ఓకే ఓకే
సరే సరే మరి అయిపోయింద టెన్ మినిట్స్
లేదా అవ్వలే అ్వలే ఈ నెల టిక్ కొజ్జు చేయాలా వాద
మీ ఇష్టం చేస్తా అంటే చెయి
చేస్తా లాస్ట్ కాల్ అది మరి
సరే
ఓకేనా నీకు ప్రాబ్లం ఏమైనా ఉందా రెడీ అవుతాం
ఏంలేదు
పది నిముషాలే కదా మాట్లాడు తర్వాత చెస్ నేను ఈడ షేఖిల్స్ అన్నీ వష్ చేస్తున్నాను చాలా ఉన్నాయి రెండు రోజులుండి ఏం చేయను
సరే అభి
ఉ సరేన మన్ను
ఆ సరే అని అంటున్నా
ఓకే ఓకే ఏమైంది నీకు చక్కగా నిద్ర రాలేదా నైట్ అంతా
ఉ అస్సలు రాలే
అదే ఇంకా కోపం కోపంమ్గా ఉన్నావ్ దేనికి ఎడుస్తానావే మళ్ళా
అసలు నిద్ర రాలేదు దోమలు ఆ లైట్ కరెంట్ లేదు డోర్ ఓపెన్ చేస్తే అన్నిీ దోమలు వస్తున్నాయి. ఇంకా నాకు పిచ్చి లేసింది కుల్ ఉంది అంతే కూల్ గా ఉంది అంతే
ప్యాన్ ఒకటింది తలకడ పెట్టి పడుతుండ పగాంలో సరే నేను కట్ చేస్తున్న ఇంకోసారి కాల్ చేస్తా వే